హలో
వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది అదేమో అంటున్నావు వినిపియలే అందుక కట్ చేసినా
అప్పుడెప్పుడో కొనిపెట్టింది ఇప్పుడు ఓల్డ్ కావా ఆ చీరలు
అవునే
ఉం మద్దా ఆమెకి డైలీ యూస్ చీరలా అంటా ఇది
అబ్బే అని అంటే ఇంకా అబ్బే పెళ్ళికి చెమటలు పోతే కదా ఇగ ఇగ షాపింగ్ ఖర్చు అంతా మిగిలినట్టే
ఆ
ఏ అయినా ఎట్లు ఉంటా ఆ అదే కదా
హ
వాటికయితే బర్క్ అని మళ్ళీ దానికి కుప్పియడం అని
మగ్గం మగ్గం వేపిస్త
అదే
ఉ
హ
ఏడికి విజయవాడకు పోయింది నిన
హ
వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఉంటే వాళ్ళ ఫ్రెహ ఆహా వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి నిన్న నాయిట్ లేవన్ కి ఏమో ఎక్కింది బస్
ఆ
ఆ
హు హూ
ఆ
ఎందుకు ఇట్లా మేకప్ అవ్వనీ
ఈమా పెళ్లికు కూడా ఆహా కాదు వాళ్ళజ క్లోజ్ బాగా మేకప్ ఏం కాదు పెళ్లికనే పోయింది
ఆహా వా ఉంటారా అవునా ఇక షాపింగ్ లేదు ఏం లేదు ఇక మంచిగా నిమ్మల హ
ఇక పనులు ఉంటాయి కదా వేరే
టూ వీక్
వహే
పోతర
ఏ టూ వీక్స్ ముందు వెళ్తే హల్ది రోజు పోతే చాలదా హల్ది ముందు రోజు
అయినా ఇక అటు సైడే పోతారు కాబట్టి దగ్గరనే కదా
కానీ నేను ఉండ కదా
ఓ అవును కదా ఆ అవును
ఒక వన్ వీక్ రానిగా
అప్పుడు రావు అదేగా అటెండెన్స్ ఉ టదా లేకపోతే ఇగ కంటిన్యూషన్ ఆ
అదే చెప్పిన మమ్మీ అందుకి మా మమ్మీ స్టార్టింగ్ పోతునే అప్పుడు మళ్ళీ ఎట్లాగ ఉండాల్సి వస్తుంది కదా అని అంటే సరే తీ చూద్దు తీ అంటంది
కాదు ఇప్పుడు ఎట్లాగో ఈడనే ఉంటారు కదా అంటే ఇప్పుడేమి వెళ్ళిపోరు కదా ఆడికి మొత్తం షిఫ్ట్ వన్ వీక్ రావచ్చు కాలేజ్ కి కదా
మ్మ్ హు ఫిఫ్త్ కేటా
ఆహా
ఫిఫ్త్ కె ఆ ఎగ్జామ్ అంటూర్రు
అదే అదే అట్లయితే ఇగ గుర్తు లేదు లే
రేపు పోతారట రేపు పోయి అడ్వాన్స్ ఇచ్చేసి వస్తారట
నువ్వు ఇగ ఈడికి షిఫ్ట్ చేసుకోవాలి అని పిని వాళ్ళ ఇంటికి షిఫ్ట్ చేసుకోవాలి
ఆ నా బట్టలు అన్ని ఎత్తుకుపోవాలి ఇగ అబ్బ నాకు నాక్ బా అట్ల ఎట్లుంటది
ఏం చెస్ త్తం తప్పదు ఒక సిక్స్ మంత్స్ చూడు ఇగ తర్వాత ఇంటర్న్షిప్ ఏదో కటి చూసుకోవాలి మనం చూసుకుందాం ప్రాజెక్ట్ అట్ ఇట్ల అని అంటడు కద ఏదో ఒకటి ఆ చెప్తాడు అది హెచ్ ఓ డి ఇప్పుడు మనం ఇంతని చెట్ చూసుకొని ఆడనే ఉన్నాం సిక్స్ మంత్స్ అనుకో ఇగ
మ్మ్ అంతే
మ్మ్ ఇక మళ్ళ ఏమైనా ఎగ్జామ్స్ అవి రాయనికి రావాల్సి వస్తుందడి గంతే ఈ రావాలి అయిన సీనియర్స్ అయ్యిర్రు కదా అప్పుడు టాటా ఎలక్ట్రానిక్స్ కి ఆ ఏమంటారు ఆ అల్చ్ సెకండ్ దాన్ అట్లనే వేయరు కదా ఫోడ్ లోనే వేయరు మన మనం కూడా అట్లే ఆ ఆ టైమ్ చూద్దాం అంతే నేనైతే అసలు వచ్చిన
డాడీ ఇప్పుడొస్తే పోతారా మళ్ళీ అంటుండు ఓమే ఓమం ఎందుకు పోండి శాలరీ ఎక్కువ ఉంటది అంటుడు
ఆ
శాలరీ అంటా ఎక్కువనా సీనియర్స్ కి అంతే కదా పోమే పో పనుకున్నాం అప్
అంతే అది వన్ ఇర్ వన్ ఇయర్
అ
చేసిన తర్వాత తర్వాత అది అయ్యేది వరకు
ఏమో డాడీ ఇంటలే ఎక్కువంటంది మ ఆ ఎక్కువంటంది అది ట అట్ల పోతే ఆ రెండు గంతే
అదే కద ఏం లేదు అన్నిటికీ గంతే ఉన్నారిగా మ్మ్ ఆడి పొయ్యి ఎ బెటర్ కదా ఎందది అడవి లెక్కనే ప
ఆ
అదే
అస్సలు లేనే లేదు
కే అవును ఎందుకు సెపరేటుగా అద్ది ఈ రొండు యేసుకోని ఆ ఆ ఎక్స్పెంసివ్ లో అయితే మనం లీడ్ చెయ్యలేం ఎందుకంటే
అన్నదా అంతక పోతే ఉండనీకిే పోతు
ఆ
ఏ ఆమ్మో
అవును
మెఆ
ఇంకేం దొరుకుత లేదు ఇక మొత్తానికే ఏ ఆప్షన్ లేదు అనుకుంటే అ అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి ఏం దొరుకు ఒకవేళ అంతే కదా ఇంకా ఆయినా ఫఫ్కార్న్ మూడుంది ట్రై చెయ్యాలి ఒకసారి మనం మ్ కానీ ఫాక్ లో వన్ సారి ఆ సెక్యూరిటీ ఉండదు కానీ ఆ సెక్యూరి ర క్కటే ప్రాబ్లం అంతే గాని కంపెనీలు ఉంటది మొన్న హైదరాబాద్ ఫన్లా ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తారట ఒకసారి ట్రై చేయాలి బెంగళూరు అయితే ఏమో సెక్యూరిటీ ఉంది కాకపోతే బానే ఉంటాదంట లోపల కూడా ఫాక్స్ ఫోన్ లేందంటే ప్రో ఐఫోన్ ప్రో ప్రో మాక్స్ స్మార్ట్ వాచెస్ తయారవుతాయట ప్రో ప్రో మొత్తం పాప్కార్న్ ఎ టాటా మొత్తం ఓన్లీ హైదరాబాద్ లో ఉంది కానీ ఆ పెద్దది కాదు కదా ఓన్లీ ఇంటర్న్షిప్ చేయాలి అంట హైదరాబాద్ లో ఒకవేళ ఇంటర్న్షిప్ మంచిగా ఉంటే మీ గది అంటే జాబ్ ఫుల్ టైమ్ ఇస్తే ఇస ఇయొచ్చు వాడు ఇంటెన్షిప్ చేేస్తనే కదా అంటే ఇంటర్న్షిప్ కరెక్ట్గా చేస్తేనే ఫుల్ టైమ్ ఇస్తారు ఏమనా అధృష్టం బాగుంటే పర్లేకపోతే చూద్దాము ఆ అదే అదే కనుకో పోనీ ట్రై
అ
వస్తే ఏ ఇంటర్వ్యూ వాడు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా బానే ఉంది అన్నారు అవును పరమేశ్వరున్ని
ఊహు
బీఎస్‌ఎన్‌ఎల్
మ్ మా ఇంటర్వ్యూల్ అంటేనే నాకు బయమెత్తుంది మైస అంత ఏడా
అంత వీలే జరుగుతుందంట ఏదది ఇదే బిఎస్ఎన్ఎల్ వాళ్ళే కండక్ట్ చేస్తారంట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటఫీజు సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తార ఆ సర్టిఫికెట్ కే మనం మూడు వేల ఐదు వందలు కట్టాలి. ఆ ఇంత ఇంత మంది ఉంట టరు దాంట్లో ఎవరికేం నేర్పిస్తరో ఏమో తెలి కాకపోతే ఈసీ వాళ్ళకే అన్
ఉ
ఏ ఐ తోని ఏదో ఆ ఏమంటార గా అ నరు కరెక్ట్ గా తేల్వద్ కానీ ఏఐ తోని రిలేటెడ్ ఈ సీ రిలేెటె ఏదే ఇంకా కంప్యూటర్ సైన్స్ వాళ్ళు గూడ ఉన్నరంట. అన్ని బ్రాంచెస్ అని చెప్తే అన్నీ వాళ్ళు కనీ ఆ కంప్యూటర్ వాళ్ళకి ఏం అర్థం అయితుందొ ఏమో ఈ వైర్లు ఆపేసి
అ ఆ
ఊ అట్లా మనకేనా లాంగ్వేజెస్ కొంచెం అటో ఇటో అర్థమయితయేమో గని వాళ్ళక్ ఏదో బాషీ విష్ణర్
ఊ ఉ
అంతే గదా
మొన్న వాళ్ళు త్రిబ్లీ వాళ్ళే ఎట్లా కొంచెం ఆగమైర్రూ
ఆ అ ఐబోటికి ఆఐపోటి ల్యాబ్ల నీకదే వస్తలదా ఐ ఓటి
అ ఆ
ఎవ్వే యువతి ల్యాబ్ మంచిగుంటది. ఈ డాన్స్ అనే ఎక్కువ నేర్చ్ వోచ్చు దానిపైన ఎక్కువ ప్రాజెక్ట్ చేయొచ్చు మనం
ఊ మంచిగనే జెప్పిర్రు గనీ కొన్ని రోజు లయి పోవాలి సాక్ష్యం
ఊ నాను గాదు సర్టిఫికట్ ఎయ్యే
ఆ ఇ మేల్ కొత్తది ఆ మే
దేనికి రాలే
ఉ
అన్ అబద్ధాలే అందుకే ఏం జాయిన్ గావద్ధు తు ఆ ఇంకా ఏక్ చొడే ఎత్లా ఆమో
న న
అట్లా అది ఏస ఇస్తామా అమ్మ
ఇంకోసారేమన్నా అంటే ఇవి ఇవన్నీ తీయాలాయనకి ఆ ఇవన్నీ ఇయ్యాల ఆయనకి సర్టిఫికెట్ ఇస్తా అన్నారు ఇయ్యలే ఏం సర్టిఫికేట్
ఒక్షీ పోయిన నెక్స్ట్ డే ఏం చేసిర్రు అప్పుడే అడగడానికి రాలేదా అట్లా ఇట్లా అని అంటరు.
భూ ఒక తా
సిఆర్ వల్లి జూశినవా స్టేటస్లు, స్టోరీలు, ఇస్రో ఇంటర్న్షిప్
నాక్ రావు.
మీకే ఎవరివి రావా! అ ఆమెవి గూడా రావా! ఊ
అది గూడ లేదు. ఆమెకుందా ఇన్స్టామ్
ఆహా ఆ ఉంది ఉంది ఆ ఉంది కాకపోతే ఎక్కువ యూస్ జేయదు కావచ్చు వాట్సప్ లో ఒచ్చింది నాకైతే అంటే పోయినప్పని సార్ వాళ్ళు ఫస్ట్ టైమ్ గదా స్టేటస్
ఆ ఆ మ్